కాలమే.
ఏం రాలా.
మళ్ళ చెప్తలే.
ఆ సరేలే నేను ఒకసారి పెడతాలే మళ్ళా మళ్ళా చెప్పులే గానీ. నేన్ చెప్పేదిను. యాద్ చెప్తాంటి ఆ మేద మత్. అట్లా చేసిందా ఈ రూల్ చాలు ఉమ్ సేమ్ సరిగ్గా చెప్పలే నువ్వు ఏ సైడ్ వెళ్తావు సా ఫ్ట్వేర్ సైడ్ హార్డ్వేర్
హార్డ్వేర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ తీసుకుంటా ప్ ఫోర్ వన్ అయిపోయినాక
అవునా
ఉమ్
ఏ కోర్స్ తీసుకుం టావ్ ఎంబెడెడ్ ఆ వి ఎల్ ఎస్ ఐ ఆ వి ఎల్ ఎస్ ఐ తీసుకుంటావా
ఉమ్
ఎంత ఫీ అవుతుంది ఏమని తెలుసా నేను తీసుకోవాలనుకుంటున్నా
లేదు మా సార్ నీ అడిగినా మా సార్ చెప్తా అన్నాడు మా కౌన్సిలర్
అవు ఉమ్ తీసుకుందాం మీ ఇంట్లో మీ అన్న కన్నా ఒకరికన్నా జాబ్ ఉంది
మాయన్న జాబ్ ఉంటే మాయన్న చెప్తాడా
ఏం చెప్తాడా
జాబ్ మంచి కోచింగ్లు ఉన్నాయి బాగున్నాయి అనేసి
ఏంది
కోచింగ్ సెంటర్స్ యావి బాగున్నాయ్ అనేది చెప్తాడ
అట్లా కాదు మే అంత ప్రెజర్ ఉండదు అంటాన్న
ఉమ్ ఇంకా
ఆ ఉండదు కదా ననాలు చదివేసా అంట అప్పుడు ఏందో ఏందో మాట్లాడతవి
ఆ మా నాన్న అలా బీటెక్కయినంత వరకు చదివిస్తారు బీటెక్క అయినాక పెళ్ళి చేస్తారంట ఏం చేద్దాం పెండ్లి చేసుకునే దానికి బీటెక్స్ చదివిండేది అసో చూడు మేము బీటెక్స్ పెళ్లి చేసుకునేదానికి బీటెక్ చదువాలనా
హా కాదుమీ అప్పుడు కూడా ఇదే మాటేనా చెప్పింది బీటెక్ తరువాత్ పెళ్ళి చేస్తారనే కదా చెప్
ఆ అప్పుడు వేరు అప్పుడు సాధుతా సదువుతా అన్నప్పుడు మంచిగా మంచి సంబంధం వస్తే అపుడే చేస్తామనింది
హవునా..
థర్డ్ ఇయర్ లో ఉన్నా ఫోర్త్ ఇయర్ లో ఉన్నా యా ఇయర్ లో ఉన్నా
ఏమి ఇప్పుడు రాలేదా మంచి సంమంధాలు లేకుంటే వాళ్ళే చూడలేదా
ఉడిలె
ఆహో ఫస్ట్ బీటెక్ తర్వాత చేస్తమంటారు అట్లా అప్పుడు పెడ్తాడేము నను వన్ ల్యాక్ అంటే కోర్సు వన్ పాయింటు వన్ లాక్ అవుతుంది కోర్సు బెంగళూరు లో మళ్ళా ఒక సిక్స్టీ కే అవుతుంది ఇగ లివింగ్ సిక్స్
హ్ ఏమోమే నేనైతే కో కోడ్ సైడ్ వెళ్ళాలనుకున్నండా ఆ టైంకి ఏది వర్తీస్ ది ఏమైతుందో తెలీదు
హ్ సమాయానికి డబ్బు లేదు నాకు ఎవరన్న డబ్బు ఇచ్చేవాళ్ళుంటే బాగుండేది ఫ్రెండ్స్ కళ్ళు మూసుకుంటే దేవుడా డబ్బులియ చెప్పి చాలా డబ్బు
అవును ఇంక వి ఎల్ ఎస్ ఐ కోర్స్ నేర్చుకోవాలంటే చాలా నే కావాల
కాదు మీ నువ్యు ఆ రోజు అడిగినవ్ చూడు మనీ కూడా మా ఇంట్లో నిజం నీకు ఏం చెప్పిన మేము లోన్లు తీసుకుంటేనే మా ఇంట్లో మనీ ఉం నిజం అంటే నాన్ వర్క్ చేస్తారు. చూడు వాళ్ళే సరుకులు ఇస్తారా వాళ్ళు మంత్ లో కట్ చేసుకునేస్తరు అంటే మంత్ ఇప్పుడు ఏమంటారు. నెల ఆకరినే మాకి అన్ని డబ్బులు ఓ అంటే ఇంతో అంతో వచ్చేదంటే పాలు బిల్లు ఆ బిల్లు అట్లా మధ్యలో ఉహ్ అన్నిటికీ కట్టేస్తాంటాం వారానికి శుక్రవారం శుక్రవారం లోన్ కట్టలిడా ఆ అంటే అమ్మ ప్రైవెట్ లోన్స్ తీసుకునిందిలే సంగంలోనే కాకుండా అట్లా లోన్స్ అన్ని కట్టాలని మట
హ్
ఆ దానికి ఎట్లా ఇంట్లో ఆ నిత్యం చెప్పాలంటే ఉండదు. ఉ అంటే మనం ఇస్తేనే కదా వాళ్ళు ఇచ్చేది కన్నా ఆ
ఉ అవునులే
అందుక్ కు అదే కాక మేము ఒకవేల ఆరు పిల్లలన్నా మళ్ళా నాన్న అడగరన్నమాట నాన్ కి సిగ్ కూడా అమ్మ పొయ్యమ్మ మాట్లాడితేనే నేను మాట్లాడిన మా నాన్న కున్న నాలాగే లె మాట్లాడరు పని చేస్తాన్న ఇట్లా కావాల్ల తలిగిస్తే తీసుకుంటడం మద్దులు ఏమన్నా కావాల్ల అట్లా అన్ అడగడం. అమ్మౌ నాకు ఇచ్చేటప్పుడు డబ్బులు ఇప్పించే ఏ ఇప్పిస్తుంది. ఒక సర్కుల్ మాత్రము ఆ డబ్బులు తీసుకోకున్న అంటే మంత్ లో కట్ జెసేస్తారు. ఒక బుక్ లో రాసుకోని ఏమేం చేస్ అమ్మ అంటే ఎం ఎం తీసుకున్నావ్ ఆ ఎందుకంటే అది కాక ఇంకొటి ఏమంటే వాల్ అట్లా చేయి అందాము. అట్లే బుక్ రాసుకోందామ అంటే వాళ్ళు నాలుగు వేలు ఎక్స్ట్రా రాసేసిన్నారు. మాకి ఆ మీ పాప ఎప్పుడు నాలుగు వేలు వేపిచ్చుకునిందమ్మా అన్నారు. నాకు ఫోన్ చి మామ్మ అం లేదాంటి నేను ఏపిచ్చుకోలేదు. నాకు ఫోన్ పే లేదు గాదా నేను వేరే వాల్లాక్ ఏపియ్ లె గదా ఆ అట్లా చాకల జోశ్నకి తప్ప అంటే నా ఫ్రెండ్ ఆ పిల్ల ఏడున్నా ఆ పిల్లకి ఏపిస్తా ఆ పిల్ల నా పక్కన ఉంటుంది. కాబట్టి ఆప్ అదో ఆ పేరు వస్తుంది. ఆ ఆ పిల్లకి తప్ప నేను ఇంగా ఎవరికి ఏపియ్లేదు. చూడండి కావలంటే మీరు అంటే ఎగ్జామ్ ఫీజు ఇంకా ఏమన్నా సడేన్ గా ఆడిగిపోయినంక చెప్తారు. గదమ్మీ అంత డబ్బులు ఎత్తుకొని పోయిండాం గదా అల్ల ఫీజుల్ కావాల్ల మొన్న సడన్ గా అంటే అప్పుడు అమ్మ ఆ పిల్లకే ఆ దానిలో కూడా తంటలు పడల్లా వెయిట్ చేయల్ల వాళ్ళు చెప్తారు. రెండు రోజుల ముందరే నేను రెండు రోజుల ముందే చెప్పింట అమ్మకి మళ్ళ అది ఏయిచ్చుకోమ్మాంటే సారోళ్ళు లేదు తెమ్మ నేనే కావాల్ల ఫోన్ పేలంతా అయ్యలేదు అంటారు. అంటే ఫోన్ పే అయితే ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి డబ్బులు తీసుకోనీకి అట్లా అని చెప్పి వాళ్ళ అకౌంట్ లో ఉంటాయి. కదా మనీ వాళ్ళ కాడా సబ్మిట్ చేల చేతులతో అందుకనే ఫోన్ పే వేసుకోము అంటాడు సరికి నేను అందుకనే ఆ పిల్లకి ఎపిస్తా ఆ పిల్ల దగ్గర కూడా మనీ ఉండదు బయట ఏటిఎం కార్డు ఉంటే అటు తీసుకుంటాం అన్న మాట
హ్మ్
అట్లా చేస్తా అండి ఆ పిల్లక్ తప్ప ఇంక ఎవరికి ఏపిల్లే దాంటీ అది కాక నేను ఇయర్లీ వన్సే మీ ఎగ్జామ్స్ తప్ప నేనేం అడగనా అమ్మాయి కి మాక్సిమం లేకుంటే ఎప్పుడైనా ల్యాబ్ లా ఏమన్నా సడన్ గా కట్టమంటే తప్ప అంటే ఇంటి కాడ ఎప్పుడు చెప్ ఒక నాడే సడన్ గా చెప్తే ఏమనంటే మళ్ళా చూసింది మళ్ళా మా అమ్మకి మీకి అన్ని లెక్కలు మళ్ళ ఫస్ట్ నుంచి ఎసినారు చూస్తే వాళ్దే తప్పు ఉంది మననంతకు ముందరు మా డబ్బులు కూడా వద్దులే మీరే పెట్టుకోండి ఇలా ఇప్పుడు తప్పుల లెక్కలు ఎసె లుంటుంది వీళ్ళు అ ప్చ్ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఆడ తీసుకునేసి ఎప్పుడు ఏపిచుకున్నారు అంటే ఒక మిస్ అండర్స్టాండింగ్ అయిపోయ కదా లేదంటన్నారు అన్నటే ప్పాయి కదా అందుకు ఇంకా మనాన్న మీరు ఉన్నలే అట్లే పెట్టుకోండి ఇంకేం వేసేదొద్దు ఎవరికి అని చెప్పినడు ఆ మేమేం తీసు కొమ్లే అని వేరే మళ్ళ మా నాన్న షాప్ ముందర ఇంకో అంగీడా ఉంది వాళ్ళకి అప్పుడు ఫోన్ చేసే ద పిల్లలు ఏమన్నా ఎప్పుడన్నా అడిగితే మీరే ఎసి ఒక బుక్ లో రాసుకోండి కానీ వాళ్ళు కొద్ వద్దులే అని చెపిన్నాడు వాళ్ళు ఏమంటారో ప్చ్ ఇప్పుడు ఎవరి తిన్నాం మనము డబ్బులు ఇకున్న వెందిమళ్ళీ ఎప్పుడో ఇస్తామంటే కొంచెం ఆలోచిస్తారు కదా ఎట్లన్నా అవును ఉరికే ఉండు నాన్న అంటి అట్లా ఆమెకి అది అయింది ఆ ఇష్యూ అయింది దానివల్ల నేను ఎప్పుడు అనుకుంటాను ఇంకెప్పుడు నిజంగానే ఉండేది నెను ఒక రోజు మా ఇంటికి రా కావాలా అంటే బీరువ చూపిస్తాం అట్లో మనకి సడన్ గా ఉండవనమాట ఇంట్లో
అడ్జస్ట్ అయిందిలే అంటే ఏం చేసిన నేను మింత్రాలోబడ్స్ చూస్తాన్నాన అంటే ఇన్స్ట్ చూస్ అన్నప్పుడు మింత్రాలో బడ్స్ వచ్చింది ఆ బడ్స్ గోబోల్ట్ ఓపెన్ చేస్తే ఫోర్డబల్ నైన్ చూప్ పిచ్చింది అంటే ఎప్పుడు నైట్ లో వన్ కి ఆ టైం లో ఫోర్ డబ్ పళ్నయిన్ చూపి చ్చింది సరే అన్నది డబ్ బ్బులా గమ్మనైపోయిన మా తమ్మునికి పెట్టిన ప్రతిదీ ఫోర్ డబ
ఆ
ప్రదియా ఆర్డర్ పెట్టిన ఈ తప్పులు అన్నాడు సరే అని గమ్మన అయిపోయినా మళ్ళా ఆయన డేకి అంత మార్నింగ్ కంతా సెవెన్ డబుల్ నైన్ అయిపెయింది ఆ రోజు నైటు వన్ కి ఫోర్ డబల్ నైన్ ఉన్నింది మార్నింగ్కి సెవెన్ డబల్ నైన్ అయ్యింది సరే నెక్స్ట్ డే
ఆ అవును అది అప్పుడే గొనుక్కోళ్ళ
ఆ నెక్స్ట్ డే నైట్ మళ్ళా సేమ్ టైమ్ కీ సేమ్ టైమ్ వన్ ట్వెల్ థ టీ వన్ అవుతాంది అప్పుడు అ ప్పుడే వచ్చింది అప్పుడు ఓపన్ జేస్తే మళ్ళా ఫోర్ డబుల్ నైన్ సర్లే ఏదైతే అదవ్వని అని ఆర్డర్ పెట్టేస్నా
ఏం ఏం ఏది మే ప్యాంటా
ఆ
ప్యాంట్ ఆర్డర్ పెట్నావా
కాదు బడ్స్ ఇయర్ బడ్సు
ఇయర్ బడ్సా దేవుడా పేరు చెప్తాంటే ఫ్యాంట్ పేరు ఏమన్నా బ్రాండ్ పేరు జోప్తాందేమో అనుకున్న
ఆహా కాదు ఇయర్ బడ్సు
నీకు లేవా అంతకు ముందు ఇయర్ బడ్సు
అది నా దగ్గర ఉన్నింది చూ మా అన్న కొనిచ్చిన్నింది ఒకటి బజ్ అది క్యాబ్ లో పోయిందా ఆ ఇంగో ఉండిందా
ఆ
ఆ లల్లి అడిగింద
ఆ
బడ్స్ కావలమ్మే అనేసి ఎగ్జామ్స్ ఉన్నాయి చ్చు కావాలా ఈవూమే అనేసి ఏంది నా తమ్మున్ తోటి ఇచ్చి పంపిచ్చిన ఆ పిల్ల కాలేజ్ అఫ్ మదర్ తెరిస్లా జాయిన్ అయినప్పుడే
ఆ నీ బడ్సా ఆపిల్ల బడ్స్సా
నా బడ్స్ ఏ
అ
కావాలా మే ఎగ్జామ్స్ ఉన్నాయి అనింది సరే అని నేనిచ్చి పంపించిన నా తమ్ముడి నా తమ్ముడు కూడా వాల్ కాలేజే కదా వాళ్ళ క్లాసే
ఆ
ఇచ్చి పంపించిన మల్లా అప్ పిల్ల నాకు రిటర్న్ ఇచ్చి పంపియలేదు అడిగితే లేదమే పోయినాయి అనింది
అయ్యా
ఇంగ నా దగ్గర బడ్ స్ లేదు ఈ బడ్స్ లేదు ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయండి ఇయర్ ఫోన్స్ అవిపోయె మల్లా మా ఆయన్నది ఇయర్ ఫోన్స్ వాడుతంది అదేం రా అంటే ఇంట్లో ఉన్నన్ని రోజులు బాగా పని చేేసింది
ఆ
మళ్ళ నేను కాలేజ్ కి బయలుదెరినం బయలుదేరదాం అనేసీ ఏత్తుకుంటే అది పోయింది అప్పుడు
మీ తమ్ముడు లల్లి క్ల ఆ పిల్ల క్లాసా
ఆ ఆ మా పెద్దనాన కొడుకు
ఎప్పుడు వాడు ఆ రిప్లే యిచాడు ఆ పిల్లోడా
అహ కాదు
ఇంగో పిల్లోడా
మా పెద్దన్నాన కొడుకుమే ప్రదీపు
ఆహాహాహా పెద్దనాన్న కొడుకా
ఆ
ఓకే ఓకే
వారద రిచ్చీ పంపించిన ఆ మళ్ళా పోయింది ఇగ నా దగ్గర లేదు బడ్స్ లేదు బ్లూ
మళ్ళ చెప్పురో
హు
ఆ